చెప్పు అక్క
ఏం చేస్తున్నా టిఫిన్ అయిందా ఆ వినిపిస్తుందా
ఆ వినిపిస్తోంది
టిఫిన్ అయ్యిందా
టిఫిన్ అయిపోయింది
ఏం చేసావు
ఇడ్లీ
ఆ
ఉ ఇడ్లీ చేశా మీదేంటి
నేనా నేను ఇది దాని పేరేంటి అట్టు దోశ
ఉ ఇంకేంటి విశేషాలు
చెప్పాలి
ఏముంటాయి అదే మామయ్యా
అ
అదే డబ్బులు మా అమ్మగా ఇవ్వట్లేదు నాక ఇస్తున్నారు
ఆహా
దానికి ఆమె మోహం మాడిపోయింది
అయ్యో
ఉ అమెకి ఎందుకు ఆమె చూసుకోదులే చూసుకో చూసుకోలేదు నువ్వు చూసుకో ఇంకా ఇది ఫైనల్ అని చెప్పి నాకివ్వడం మొదలు బెట్టారు నాకు నిన్న అర్థం అయింది తెలిసింది.
వస్తున్నాయెరేఖ్ఖలు అంటే వేరే దాంట్లో మాట్లాడుతున్న నీకు అందుకని
హ్మ్ రగిలి పోతాం
హ్మ్ ఒక్క నిమిషం ఆగు శ్రీ లైన్ లో
హ్మ్
ఎయిట్ టూ సెవెన్ ఫైవ్ ఆ నాలుగ సెవెన్ టూ ఫోర్ సెవెన్ హలో
ఆ....
ఆ.. ఏ ఆ పొడుకున్నా ఇది వచ్చి ఆన్లైన్లో ఆర్డర్ వస్ స
ఆహా
టిక్లిప్పులు లేవు మీషోలా పెట్టుంటే పెట్టానిగ ఆర్డర్ పెట్టుకొని
నా దగ్గర లేవు కొనుక్కోవాలి
టిక్లిప్స్ బయట షీటు ఎంత ఇరవై రూపాయలా
హ్మ్
ఒక షీట్ ఇరవై రూపాయలు కదా
ఆ..
ఆ.. ఇక్కడ కొంచెం ఆ ఎన్నో వచ్చినీ ఫార్టీయో ఎన్నో ఉన్నాయ్
హ్మ్ హు ట్వంటీకా
ట్వంటీ క్కాదు మొత్తం అంటే షీట్ ట్వంటీ ట్వంటీ రూపీస్ చూసుకున్న ఎన్నో ఎన్ని షీట్లు చు
ఫైవ్ షీట్స్ ఆ
ఆ.. సెహ హండ్రడో నైంటీ నైన్ ఎంతో పడింది.
ఫైవ్ షీట్స్ హండ్రెడ్
ఆహా సెవెంటీ సెవెన్ రుపీస్ పడింది.
ఆహా
హ్మ్ హ్మ్ సెవెంటీ సెవెన్ రూపీస్ పడింది సరేలే ఆ అనుకొని తీస్ కున్న టిక్లిప్పులు లేవు మళ్ళ ఆన్లైన్లో ఇది అవుతో.
ఆంది
హ్మ్ రెండు రెండు షీట్లు రెండు రెండు షీట్లు వచ్చినీ నాలుగు షీట్లు వచ్చినీ మొత్తం
హ్మ్
అవుడికంతె అవును గ్యాస్ ది ఏదో.
అంటే వన్ మంతో ట్వంటీ ఫైవ్ డేస్ కి బుక్ చె బుక్ అయితదంట బుక్ అయినా వారానికి వస్ స్తదంట గ్యాస్
ఆ.....
ఆ వెంటనే రాదంట ఇప్పుడు చాలా హోటల్స్ కూడా ఇయ్యట్లేదంట గ్యాస్లు వారు జరుగుతుందని ఇక్కడ గ్యాస్ పెట్రోల్ అవన్నీ పెరుగుతాయి అన్నారు
అవునవును పెరుగుతాయి రాను రాను ఇంకా అవన్నీ పొత్తనే ఉంటాయి
అంతే మందుకు ఒక గ్యాసే
హ్మ్ హు
జాగ్రత్తగా పొదుపుగా వాడుకోవాలి
ఆప్
ఉ
ఏదే వచ్చేనేల ఓకే రిజర్వేషన్ చేతా అన్నాడు
ఎవరు
దీపు
హ్మ్ హు
అదే బావుగారు
ఉ
చేస్తా ఉన్నారు
ఉ మీ ఇద్దరికా
ఆ
ఉహూ
ఇల్లుంది కదా
అవును
ఇంకా వాళ్ళు ఫోన్ చేయలేదు అనుకో అయినప్పటికీ కూడా
ఎమ్ది ఎమిధోతరికు కాదా వెళ్ళి హెన్
చేసి ఉంచితే మంచిది కద ఏమో మ వె సావిత్రత్వ వైజాగ్కి చేస్తార అంతా
ఆహా
వైజాగ్ అత్త ఒళ్ళకి చేసేసరంట
ఆ సావిత్ర అత్త వస్తుదంట
ఏ ఎవరు వస్తారో తెలిదు మనకి
ఆ
వైజాగ్ అత్త వాళకీ ఐతే ఫోన్ చేసి చెప్పసారంట
హా
ఏ మరి మనకెప్పుడు ఫోన్ చేస్తారో చేస్తారా అనేసి అంటే నేన్నా చేస్తారు చేయకు కుండా చేయకుండా మాత్రం ఉండరు కఖచ్చితంగా చేస్తారు అనేసి అన్నా నేను
ఉ
ఆ
చత్తరు
అదే
డబ్బులు పెట్టారు కదా
ఆ ఇక అయినా సరేలే చేసేయి అంటే సోమవారం మధ్యాహ్నం సాయంత్రం బయలుదేరదాము సోమవారం అంటే ఆరో తారీఖు
బావగారు కూడా వస్తారా
ఆ ఇద్దరం
అదే ఇద్దరు వస్తున్నారా అంట
సోమవారం మార్నింగ్ డ్యూటీ చూస్కొని సాయంత్రం ట్రైన్ ఎక్కుదాము మంగళవారం ఇకెళ్తే ఒక్క అడుగు నూజివీడేళ్ళి కనిపించద్దాం అంటన్నాడు.
మ్మ్
ఆ అంత దూరం వెళ్ళాక వెల్ నేనేమో వద్దంటన్న ఒక్క రోజ్ జ్దానికి ఎందుకు దీపు ఇప్పుడెల్లి క క ఇప్పుడు వెళ్లాల్సిందేనా ఖచ్చితంగా మళ్ళెందుకొచ్చారు పెళ్ళికొచ్చారా ఇవన్నీ అంటారు ఎంద్ కుదిపో అనేసన్న
ఆ ఏమన్నార్మరి
నేనేమో
ఆయన్నెల్లమనచ్చుగా ఒకల్నే
ఒక్కడే వెళ్తాడ్లే కానీ ఏమో ఒక్కడే వెళ్తాడో లేకపోతే వెళ్ళి కనిపించి రావడమేగా వెళ్లొద్దాం అంటాడో తెలీదు ఒక్కడ్నే వత్తానన్నట్టుగానే అన్నాడు మరి ఏమో క్లారిటీ లేద్ నాకైతే
అమ్మోల్ పెళ్
కెళ్ళిన ఇద్దరమేళ్ళిన
ఆ రోజే ఏడో తారీఖు
ఇగదే నేని కేం మాట్లాడ్ల సరేలే నీ ఇష్టం అయ్యా అనేసన్న
మ్మ్
ఇప్పుడు నూజ్ వెళ్ళక పోతే ఏమైంది ఒక్క రోజులో మళ్ళీ తర్వాత రోజు రిటర్న్ అయ్యే పోవాలా బుధవారం పెళ్లి కదా
ఆ
ఆ పెళ్ళి అయిపోయిన నైట్ ట్రైన్ ఉందిగా అక్ అక్కడ్నుంచి ట్వల్ థర్టీకీ
మ్మ్
ఆ అదేక్కేద్దాం అనన్న నేను
మ్మ్
సో దిగుతాం కదా ఎలాగో దిగే టైమ్కి
ఉమ్మ్
వచ్చేద్దామని మళ్ళీ డ్యూటీ ఉంది కద దా ఇబ్బందవుతది కదా
అదే
మ్మ్ వాళ్లేం అందులో సమ్మరు సెలవలివ్వరు.
ఉమ్మ్
ఎరక్షన్ టైం ఉంటదన్నమాట వీళ్ళకి అంటే ఇకా అవన్నీ మిష్నరీలన్నిట్లిని ఇచ్చేస్తారనమాట మొత్తం ఎరక్షన్ చేస్తరు.
మ్మ్ హూ
ఆ అంతా పెద్ద ప్రాసెస్ ఉందిలే
నేను అదే ఇప్పుడు ఇలాగిచ్చారుగా ఇంకేం వెళ్తాం నాయీ గూడ చూస్తా మ్యాక్జిమమ్ వెళ్లక పోవచ్చు.
అదేంటి
ఇప్పుడు ఈ పన్నమ్మాయికి ఆట్లీకి డబ్బులివ్వాలి కదా
ఆ
ఆ మళ్ళీ నెల్తో ఆపేత్తారు డబ్బులు.
అమ్మకిత్తారు కదా
అమేకెవ్వట్లే ఇప్పుడు నాకే ఇస్తున్నారు నాకైనా ఫోన్ లో వేసేస్తున్నారులే ఇంకో గ్యాస్ పనమ్మాయికే ఇవ్వాలి పనమ్మాయి కూడా ఇప్పుడు పెంచమంది
ఉ
రెండు వేలు ఎత్తున్నాము ఇప్పుడు పెంచమంది ఓ మూడు వేలు పెంచేద్దాం అనుకుంటున్నా
మూడు వేలా
ఆ సారీ మూడు వేలు కాదు మూడు వందలు
హుమ్
రెండు వేల మూడు వందలు
అదేలే
అయినా ఆమె సరిగ్గా శుభ్రం చెయ్యట్ల ఇంక డబ్బులు ఇచ్చినప్పుడు శుభ్రంగా వాష్ చేయ మం చెప్పాలి ఎక్కడ సబ్బు అక్కడే వదిలేస్తంది గిన్నెలకి మళ్ళా అక్కడ కనీసం చీపురుతో అది అన్నం మెతుకుల అది ఏదో నీళ్ళు కొట్ చేసి వెళ్ళిపోతుంది అక్కడ అక్కడే ఉంటుంది బట్టలారేయడానికి వెళ్ళినప్పు అప్పుడు అతుక్కుంటున్నాయి కాళ్ళకి సరిగ శుభ్రం చేయట్లా అందు అంటే ఇది వరకు టైమ్ టు టైం డబ్బులు ఇచ్చేవోళ్ళు కాదు ఎప్పుడో ఇచ్చే వాళ్ళు అలా ఇవ్వడం వల్ల అడగలేకపోయేవాళ్ళు ఇస్తన్నావులే డబ్బులు కానీ తడిగుడ్డు కూడా అంత శుభ్రంగా ఏం పెట్టదు దగ్గర ఉంటేనే లే సరిగ పెట్టదు
అయినా డబ్బులు తీసుకుంటున్నప్పుడు చేసుకోవాలి కదా కరెక్టుగా
అదె కొత్తలో మురిపిచ్చింది తర్వాత ఏం లేదు
ఆమ్
ఉమ్
అంతే ఒక్కొక్కళ్ళు లేటుగా జాత్తం లేటుగా ఇవ్వడం బట్టి కూడా ఒక్కొక్క
ఆ అంతే
ఆ ఈళ్ళు ఎప్పుడుకో ఇత్తరులే అన్నట్టుగా
ఏముంది లె ఈసారి ఇచ్చే ఆ చేతిలో ఉంది కాబట్టి అమె అలా ఇచ్చుకునేది అప్పుడు అసలు ఐదో తారీఖున నెల్ల అన్నమాట ఉంది మేమి ఇచ్చేది ఇరవైలు పోయిన సారి నేను మరీ లేటుగా ఇచ్చా ఇరవై ఒకటో ఇరవై రెండో ఇచ్చా పోయిన నెలా కుదరక డబ్బులు ఈసారి ఎర్లీగానేే ఇచ్చేస్తా
ఉ అంతవరకు లేట్ చేయకూడదు లే ఇస్తే ఫైవ్ ఫైవ్ అంటే లాస్ట్ తారీఖు అంటున్నారు కదా టెన్త్ ను అట్లా ఇస్తే బానే ఉంటది మరీ ట్వం మరీ ట్వంటీలు అంటే వాళ్ళకి ఉంటాయి కదా ఖర్చులు
అదే ఆ బిగే కాదమ్మా అందరికి పెంచాను అది ఇది అంది
మ్
ఆ సరే ఇస్తా లేండి ఆమె వచ్చాక వచ్చే నెల నుంచి అని పోయి నెల రెండు వేలు నెలే ఇచ్ఛా
ఈ నెల నుంచి ఇవ్వాలి
అ
ఆ
వచ్చిందా మీ ఆడపడచు
ఆ ఉందిగా ఇంట్లోనే ఉంది
దాని మీదే అరుచుకుంటుంది ఆళ్ళే అరుచుకుంటున్నారు
ఉహూ
అలా ఇద్దరికీ పడట్లా ఏంటో ఇసిరేయడం మొహం ఇలా పెట్టుకోవటం అది ఇది చేత్తంది
ఉమ్
ఆ డాడీ వచ్చాక చెప్త బావుంది
ఎట్ల బా వచ్చిందా
వచ్చింది
ఓకే మాకేంటే ఇవాళ కొంచెం చల్లగా ఉంది పొద్దున్న
ఆ
కొంచెం మబ్బులు పట్టినట్టుగా అట్లా కొంచెం చల్లగా చలేసినట్టుగా
ఉహూ
అలాగ అయ్యింది ఇప్పుడు మళ్ళీ కొంచెం ఎండ అందుకుంద గాని
నువ్ ఇస్తారని చెప్పి ఫోన్ చే
సరే ఉండుండు మళ్ళీ చేస్తానుండు టైం